హలో
హలో
ఆ ఏం చేస్తున్నారు
నేనా ఏం లేదు మా ఇంటి పక్కన ఆయన తోటి మాట్లాడుతున్న
ఆహా తిన్నారా
తిన్నా తిన్నా అల్రేడి తినేష్నా ఆ ముస్లియన్ తోటి మాట్లాడుతుంటే నాకు బలే సరదాగా అనిపిస్తుంది
ఏ ఎందుకని ఆయన ఏం చెప్తున్నారు
ఏం చెప్తామండి ఒకప్పుడు అయితే ఊర్లో జనాాలంటే ఏం తెలియని అమాయకులే కుండే టోల్లు ఇప్పుడు ఆ తాత స్మార్ట్ వాచ్ పెట్టుకున్నాడు మీకు తెలుసా
స్మార్ట్ వాచ్ ఆ తాతకు వాడడం వచ్చు అంటనా లేదా ఎవరైనా గిఫ్ట్ ఎత్తుతో పెట్టుకున్నాడు
ఆ మీరు బాగా నావుతారా అండి
ఆ లేదండి
మ్ ఆ స్మార్ట్ వాచ్ అంటే తాతనే కొనుకున్నాడట అండి
అయితే వాడం వచ్చంటారు తాతకి
తాయ్ ఎందుకు రాదండి ఒక్కసారి ఎవరో చెప్పినట్టున్నారు ఇగ దాన్నే వాడుతున్నాడు ఎట్లా వాడుతున్నాడుంటే తాత అంటే మరీ తాత కాదులేండి కొంచం ఇట్ల ఒ ఉంటారు ఒక నలభై ఐదు యాభైదు సంవత్సరాలు అట్లా ఉంటారు కానీ మాకు వర్సక్ తాత అయితాడు కాబట్టి నేను తాత అంట అన్నట్టు
ఆహా అసలు నిజం చెప్పాలంటే నాకు కూడా అది ఎలా వాడాలో తెలియదండి అలాంటి తాత నేర్చుకున్నాడంటే గ్రేటే తాత
మ్ అంతేలేండి అయితే ఏం చేస్తున్నాడట అంటే ఇగ ఏ అది వాచ్ పెట్టుకొని రోజుకి ఎంత నడుస్తున్నాడు అని నడకని కొలుచుకుంటున్నాడంట
ఆహా ఓకే అందులో అది చూపిస్తది కదా మనం ఇంత నదిచ్చాం ఇంత అనేసి
మ్ ఎన్నాడుగులేష్నమ్ అని చుపేడుతది కదా సో తాతకు అది మంచిగా సరదగా అనిపిస్తుందంట చె తోనే రోజు నడుస్తున్నాడంట
మ్ హు నేనే ఏమో అంటే ఈ టెక్నాలజీని అందరు మంచిగానే యూజ్ చేసుకుంటున్నారు అయితే
మ్ అంటే సరదా కోసమో ఎట్లానో ఒకలాగనైతే వాడుకుంటున్నారు మరి మి ఊర్లో ఎవరైన ఇట్లా ముసలి వాళ్ళయినా పెద్దవాళ్ళయినా స్మార్ట్ వాచ్లు వాడ్డము ఇలాంటివి చేస్తున్నారా
అ అంటే స్మార్ట్ వాచ్ అని కాదు కానీ టచ్ ఫోన్ వాడతారండి అందరు
మ్ అందరి దగ్గర టచ్ ఫోన్లు వచ్చేసినయి
ఉ నార్మల్ గా యూట్యూబ్ లో వీడియోలు అలాంటి ఉ వీడియోలు అలాంటివి చూస్తూ ఉంటారండి
ఉ సరే అండి
ఉ మీ దాంట్లో ఎవరు వాడరా అండి స్మార్ట్ ఫోన్లు
స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ వాచ్లే వాడుతున్నారంటే ఇంకా స్మార్ట్ కొన్న కాడ ఆగి పోయిరా
ఆహా అంటే ఆ తాత వాడుతున్నారులే మితా వాళ్ళంతా గుడా అదే వాడాలని ఏమి ఉండదు కదా
ఉ స్మార్ట్ ఫోన్ లో ఆల్రెడీ ఎప్పటినుండో వాడుతున్నారండి మా ఊర్లలో కొంచెం ముందే అప్డేట్ ఐరు అన్నట్టు
స్మార్ట్ ఫోన్లలో చూసే వ్యవసాయం గుడా చేస్తున్నారు కొంతమంది అయితే
అబ్బో అయితే బానే అప్డేట్ అయ్యారు మీ సైడ్ మా సైడే మరీ అంత ఏం తెలియదు జస్ట్ ఆ ఫోన్ వాడదా అది కూడా యూట్యూబ్ లో కథలు అలాంటివి వినడానికి
ఆ అట్లా కాదండి అంటే వ్యవసాయాని సంబంధించిన వీడియోలు చూస్తారు ఏ రోలు ఎంత మోతాదు లో ఎయాలి ఏ టైం లో ఎయ్యాలి ఏ రోగం వత్తే ఏ మంద ఎయ్యాలి ఇట్లాంటివి ఇట్లాంటివన్నీ యూట్యూబ్ లో చూసీ తెలుసుకుంటున్నారు
ఆహ అయితే మంచిగా వాడుతున్నారు టెక్నాలజీని ఈ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా
ఉ పల్లెటూరు జనాలలో ఉండే గొప్పతనం ఏందంటే టెక్నాలజీ పెరిగింది కదానికి అవి మన జీవితన్ని నాశనం చేసినట్టు ఏం వాడుకో రండి లో పడేలానే వడుకుంట
ఉ అంతేలేండి కానీ ఇప్పుడున్న పిల్లలే ఆ స్మార్ట్ ఫోన్ ని ఏదే వేరే వేరే విషయాలకు వాడుతున్నారు చదువుకునే వాళ్ళు కూడా చదువుకోవడానికి కాకుండా సినిమాలు అవి చూడ్డానికి ఎక్కువ వాడుతున్నారేమో అనిపించింది నాకైతే
అవునా అవి ఉ ఫస్ట్ అడిగేటప్పుడు ఏమో మేం చదువు అని అడిగి కొనిపించుకుంటారేమో ఫోన్ తీరా కొనిస్తే అందులో చదవడం
అక్క అమ్మ నీ వాయిస్ అంతా బ్రేక్ అయితుంది
నా వాయిస అండి
ఆ ఇప్పుడు ఓకే ఇంతసేపు మొత్తం బ్రేక్ అయింది
ఉ
ఉ అంటే ఈ మాక్ కు ఇది కొంచెం లంచ్ టైం కదా అండి అందుకే మా ఇంట్లో వాళ్ళ అంతా కొంచెం గోల గోల ఉన్నారు తినాలి తినాలి అనేసి
ఉ అంతేలెండి ఆకలీ అయితే షులు మనుషులా బిహేవ్ చేయరుంట కదా
ఆ అదే కదా అదేంటో అండి ఇంతసే ఆ అంతసేపు బానే ఉంటారు కాని కరెక్ట్ ఆ టైం అయ్యేసరికి గోళ గోళ చేస్తాం
ఆకలీ అంటేనే ఇగ అట్లనే ఉంటదండి ఎవరైనా ఇప్పుడు జంతువు అయినా మనిషి అయినా ఆకలైందంటే క్రూరంగా క్రూరంగా మారిపోతారు అన్నటు
ఉ అదే కదండి ఎవరైనా అంతే అంటే మరి కొంచెం లేట్ అయినా కూడా కొంచెం చిరాకు పడతారు కదా అందుకోసం అనేసి అందులోనూ మా ఇంట్లో కొంచెం ఈ రోజు లేట్ అయింది
ఉ మళ్ళా ఒక సామెత ఉంది కదండి మన పాతకాలం లోనే కోట్ తిప్పల్ కూటి కోరకే అనీ
ఆ అంతే కదండి మరి ఏది చేసినా కూడా మనం తినడం కోసమే కదా అది తింటనే కదా మనం బ్రతికేది
అంతే కదా మరి అట్లాంటప్పుడు ఏ తిండి దగ్గర వచ్చేసరికి ఎవరైనా అలనే ఉంటారు. ఎవరిని ఏమనాలి ఏమనము
హ్ అందుకోసమే ఇగా నేను కూడా వాళ్ళు చేసుకుంటున్నారులే అని సైలెంట్గా ఉన్నా
మరి ఇంకా మరి మీరు తిన్నారా మీకు ఆకలి ఏయాట్లేదా
తినాలి ఇంకా తినలేదు తింటాను కొంచెం అయ్యాక
ఎప్పుడ అడిగినా అదే ఎప్పుడుడైనా తినలేదని చెప్తారు. ఒక్కసారీ అన్నా తిన్నా అని చెపుతారేమో అని అనుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తా కానీ మీ నోటి నుండి ఆ మాటనే రాదు అసలు
ఆ అంటే ఆల్రెడీ కడుపులో ఆకలి వేస్తుంది కదా అండి తినకుండా తినాలీ అని చెప్పాలంటే కొంచెం ఏధోలా ఉంది.
ఆ తినకుండా తినకుండా కూడా తిన్నా అని చెప్పమని నేను అనట్లేదు బట్ తినుంటరూ రేమో అని నేను అనుకోని అడుగుతాను కానీ ఎప్పుడు అడిగిన చాలా సార్లు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తినలేదు తినలేదు తినలేదు అనే చెప్తారు
ఆ అంటే మేబి ఆ మీరు అడిగిన ప్రతిసారి తినకుండానే ఉన్నానేమో తినుంటే మాత్రం ఇప్పుడే తిన్నాను అనేసి చెప్తానండి. ఎప్పుడు చెప్పలేద నేను మీకు ఇప్పుడే తిన్నాను అనేసి
ఏమో కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పి ఉంటారండి. కానీ నాక ఎక్కువ గుర్తున్నద అయితే తినలేదునే సమాధానమే ఏ క్కువ గుర్తు
ఆ అంటే కరెక్ట్ అంటే పన్నెండున్నర ఆ టైమ్ లో అయితే తిననులేండి మీరు నాకు తెలిసి ఆ ఆ టైమ్ లో చేసి ఉంటారు. ఫోన్ ఎక్కువ
ఆ ఇక ఆ టైమ్ లోనే ఖాళీ ఉంటారూ పొద్దున అన్ని పనులు కంప్లీట్ చేసుకొని అప్పుడే కదా కొంచెం ఫ్రీ అయితాం
ఆ టైంలో నేను ఎక్కువ తిన్నానండి తింటే ఒకటింటికి అప్పుడు తింటాను
ఏ డైలీ తీనే టైమ్ కి ఆకలి అయితదీ కానీ ముందు తినాలన్న వేరేతోళ్ల కోసం మీరు ముందు తినలేరు కదా
అయినా తినాలి అన్న మా ఇంట్లో వాళ్ళ అందరూ ఆ టైమ్ లోనే తింటారు కాబట్టి అప్పుడే వస్త ఆ చేస్తారు ఫుడ్
ఉహు ఇగ అందరితో కలిసి తింటే ఆనందమే వేరేలాగా ఉంటదిలేండి
అంతే కదా కనీసం ఆ తినే దగ్గరయినా అందరం కలిసి ముచ్చట్లు ఆడుకుంటే ప్రశాంతంగా తినొచ్చు కదా అన్నట్ టుగా చూస్తారు అందరు
ఉ చాలా ప్రశాంతంగా తింటారు అనుకుంటా మీరైతే
ఆ లేదండి నేనైతే తిన్నాను ఇప్పుడు ఆల్రెడీ అందరు తింటున్నారు నేను తర్వాత నేను ఒక్కదన్నె తినేసి తినాలి
అదే బేట్టర్లేండి అందరితో కలిసి తింటే గంటలు గంటల సమయం వృధా అయిపోతది కదా
అంతేలేండి అందుకోసమే నేను కూడా ఈ మధ్య ఎవర్తోని కలిసి తినట్లేదు నార్మల్గా మాకు మా మమ్మీ అన్ని చేసి కిందే పెడతారు నేను అక్కడే కిందే తినేసి ఉంటనాన్నే
అదే మంచి విషయం లేండి ఎందుకు అనవసరమైన ఇగ
హ్ అదేలెండి ఇప్పుడు కూర్చొని ముచ్చట్లాడుకునే అంత ఫ్రీగా అయితే లేం కదా
ఉ మరి పొద్దున్న తిన్నారా లేదా
ఆ తిన్నానండి పొద్దున్న ఎనిమిదిన్నరకే తిన్నాను
అవునా ఏం దిన్నావ్
ఆ మామ్మీ ఈరోజు ఇడ్లీ చేసింది. ఎ ఆ ఇడ్లీ తిన్నందుకే కావచ్చు కొంచెం తొందరగా ఆకలేసింది ఈ రోజు,
మ్ అంటే ఇడ్లీ అనేది తొందరగా అరుగుతది కదా, సో తొందర్నే ఆకలైతదన్నట్టు,
హ్మ్మ్ అదే అందుకే అనుకుంటాను,
ఎన్ని ఇడ్లీలు తినగలుగుతారండి ఒక్కసారి,
ఆ తింటామండి ఒక ఆరు తింటాం, అంటే కొంచెం చిన్నగా చేస్తారండి పెద్దగా ఉండవు,
చిన్నగెట్ల చేస్తారండి ఇడ్లీ పాత్రకు ఒక సైజ్ ఉంటది కదా,
ఆ అంటే మా దగ్గర ఉండేది కొంచెం చిన్నగానే ఉంటదండి మరి పెద్దదైతే నా ఈ రోజైతే ఎందుకో చిన్ననే చేసింది మరి మా అమ్మ
ఆరు ఇడ్లీలు తింటారా అండి,
ఆ చిన్నగానే ఉంటాయి కదండి తింటాం
గ్రేట్ అండి పర్లేదు మంచినే తింటున్నారు,
ఉమ్ కానీ ఇ ఈరోజు ఆర్ తిన్లేదులేండి,
ఎన్ని దిన్నారు మరి
ఆ ఈ రోజు ఎన్ని తిన్నాను కొంచెం చట్నీ ఎక్కువ తిన్నా కాబట్టి ఈరోజు నాలుగే తిన్నాను.
అట్లా ఎట్లా నాలుగు నుండి ఆరు నుండి ఐదుకు వచ్చిందంటే కొంచెం బానే ఉంది కాని, ఆరు నుండి మరి ఒకటేసారి నాలుగుకెందుకు పడిపోయారు,
లేదండి అంటే ఈరోజు కొంచెం చె కావాల్కునే చెట్ని అలవాటు చేసుకుందాం ఇడ్లీల్ తక్కువ చేద్దాం అనేసి, ఎసుకున్నాను ఫస్ట్ నాలుగు వేసుకొని చట్నీ వేసుకున్నానా అవి తినేసరికి సరిపోయింది, ఇంకోటి తినాలని అనిపిచ్చింది. కానీ మళ్ళీ ఎందుకో నిద్రోస్తదనేసి తినలేదు.
మ్మ్ అయిన కూడా గ్రేటేలేండి నేనైతే మూడు తిం అనేసరికి నాకు అక్కడికే ఎక్కువైపోతా టే నాకు ఇష్టం ఉండదండి ఇడ్లీ తినడం నాకు ఇష్టముండదు కాబట్టి కొంచెం తక్కువ తింటా
ఆహా ఎందుకంటే ఇడ్లీ బాగానే ఉంటాయి కదా, మీ దగ్గర మెత్త మెత్తగా చేయరా ఇడ్లీ లేేదు ఆహా మా అమ్మా అయితే బానే చేస్తది, అ తింటాను నేను బానే
అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతాయి కదండి నాకైతే ఇడ్లీ నచ్చదు, నాకేమంటే బోండాలు ఇష్టం ఉంటాయి, వడ ఇష్టం ఉంటది అని అవన్నీ మా మమ్మి అసల్కే చెయ్యదు,
ఆహా అంటే ఇడ్లీలు అయితే ఆడబెట్టేసి వేరే పనులు కూడా చేసుకోవచ్చు కదా అన్న ట్టుగా ఇడ్లీలు చేస్తారేమో మీ అమ్మ
మ్మ్ అంతే అండి మళ్ళీ ఎక్కువ మంది ఉన్నా కాడా అవి చేయడం ఈజీ కాబట్టి, ఎప్పటికవే చేస్తది అట్లా ప్పటికి తిని తిని నాకు కూడా బోరు కొట్టి, వాటి మీద ఉన్న ఇష్టం పోయిందన్నట్టు
మ్మ్ అంతేలేండి మరీ రోజు అదే చేసినా కూడా ఎవరికి తినాలనిపిస్తది చెప్పండి కొంచెమైన డిఫరెంట్గుండాలిగా
అంకే అందుకే అవి అప్పుడప్పుడు చేస్తది వేరే వేరే గాని దోశలు చేస్తది ఎప్పుడన్న ఒకసారి ఇగ దోశైతే మంచిగా ఇష్టంగానే తింటాలేండి,
దోశ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరు ఇష్టంగానే తింటరు.
సర్లేండి ఎల్లి తినండి ఆకలైతుందంటున్నరు కదా
ఉమ్ సరే అండి మరి
బాయ్